ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే బోన్ చేసాం మీరు బోన్ చేసారా
ఆ బోన్ చేస్తామండి మీరేం కూర ఓండుకున్నారండి ఈరోజు
మాదండి ఈ రోజు బెండకయండి
ఔనా మేము సాంబార్ చేసామండి టమాటా చారు చేసాము
ఆహ్
మార్నింగేమో మెంతికూరు పప్పు చేసామండి
ఆహా ఎలా చేస్తారండి సాంబారు
అదే టమాటాలు మిక్సీకి ప-పట్టేస్తామండి కొద్దిగా బర్గా
సొరీ సాంబార్ కాదండి ఇది టమాటా చారండి
టమాటా చారండి
ఆహ్ ఎలా చేస్తారండి
టమటలు బరగ్గా మిక్సీ కి పట్టేస్తానండి టైం లేకపోతే మాముూలు టైం ఉంటే మిక్సీగేస్తాను మాముల్గుడుక్క పెడతానండి
అదే అండి ఉడకబెట్టకుండా కూడా చేయచ్చండి
ఆ చేయ్యొచ్చండి మనకి తొందరగా అయిపోవాలంటే ఉడక్బెట్ పెట్టుకోకుండా కూడా చేయచ్చు.
ఓకే ఉ ఇంకా
ఇంకెంటండ్
ఆ చెప్పండి తిన్నారా మిరూ ఆ
ఉమ్ షాపింగ్కెల్లామండి.
ఆహా ఏం కొన్నారు?
అక్కడా ద్ మా బుడ్డదానికి డ్రెస్సుల్ జూస్తామండి. ఉమ్ క్లాత్ చ ఆ క్లాత్ చాలా బావుందండి. ఉమ్ బావుందని కొన్నామండి. ఇప్పుడు ఆ ఇది ఆల్డేసొస్తున్నాయ్. గదా సమ్మర్ కదా అందుకే దానికి సరిపోయేటట్టూ కొంచెం కాటన్యీ తీస్కున్నామండి.
ఏం జేసారైత్
ఔనండి ఎళ్లాము చాలా బా మనకి బడ్జెట్ ట్లో దొరికినాయిండి. క్లాత్ బావుంది మనకి బడ్జెట్లో రేటండి.
ఆ ఒకేండి
సార్ మీర్కుడిక్కడికొచ్చి కొనేయండి. మీక్కుడా బడ్జెట్లో దొరుక్ దెరే
అలాగేనండి
ఉమ్ ఇంకేంటండి విశేషాలు ఆ నా డ్రెస్సుల్జూస్తేనండి.
ఆయా
నా డ్రెస్సులు, ప్యాంట్లు నాకి ఇవి లెగ్గిన్ల్ దొర్కినయండీ. మన్ చ్చి క్లాత్ దొరికినియండి.
ఔనండ్ ఎంత పడిందండి కాస్ట్?
ఒకటి టూ ట్వంటీ పడిందండి. మీర్ కూడ్ తీస్కోచ్చండి అంటే క్లాత్ చాలా బావుందండి.
ఒక్కేనా ఆన్లైన్లా గొన్నారండి?
ఆన్లైన్లో కాదండి. డైరెక్ట్ ఎళ్ళి మా బుడ్డదానిక్కొన్నామన్ చెప్పాన్ కద్ ఆ ఉమ్ అప్పుడే కొన్నాను.
ఆ
ఇప్పుడు రీసెంట్ గా మా పెళ్ళొస్తుందండి మా బాబాయ్ కొడ్క్
ఒ ఓకే
దానిక్కూడ షాపింగ్ చెయ్యాలండీ ఇప్పుడూ ప్రస్తుతానికైతే ఒక్సారి కొన్నాను. ఆ సారీ చు చాలా బావుందండీ.
హా
కే బ్లౌజ్ కుట్టిద్దామనీ అక్కడ కొన్ని షాప్లీక్ ఓకేనండి మిషన్ షాప్లూ, మిషన్ అదే కుట్టే వాళ్ళు వర్క్ చేయ్టానికీ
ఉన్నాయన్
అంటే చాలా కాస్ట్ చప్ చెప్తున్నారండి ఒక్కొక్కటి చాలా కాష్ షెప్తున్నారు మిషన్ వర్క్ ఏయ్టానికి మిషన్ వర్క్ ఏపిద్దామని ఎళ్లా చాలా కాష్ట్ చేప్తున్నారు. మనక్ బడ్జెట్లు కావాల్కదండి ఆ అందుకే చాలా చె చాల్సేప్ ఎతిక్ కేనండి ఇ రోజు వెతకుతూనే ఉన్నాను. లాస్ట్కి కొక ఉమ్ లాస్ట్ కోకా ఒక దగ్గరెళ్ళానండి. మనక్ బడ్జెట్లోనే ఏసిస్తామని చెప్పారండి హ్యాప్. హ్యాపీగా ఒచ్చేసానింటికీ అ సారీ, బ్లౌజ్ అన్నీ అక్కడే ఇచ్చేసి. మళ్ళీనేమో ఉంకో ఉన్ క్కొ వేరేవి లే వేరే ఊర్ కే టౌన్లోకెళ్ళామండీ. అక్కడ కాదని ఉంకో దగ్గర మగాళ్ళ బట్ట్లు తక్కువ దొరుక్తై అ అంటె బాయ్స్ యీ
ఉ ఉమ్
ఇక్కడికెళ్ళామండి. మా ఆయనకి ప్యాంటు, చొక్కా తీసుకున్నామని పెళ్ళికి
ఆన్ అదేలేండి ఎక్కువ పట్టు చీరలుకొంటా ఉంటారా?
ఆ ఎక్కువ కొంటా ఉంటామండి అంటే పెళ్ళిల్ ఇప్పుడు ఈ స సమ్మర్ సీజన్ రాంగనే పెళ్ళిళ్ మొదలయితాయి కదండి
అవునండి మీ ఎండ్లకి పిల్లలకి ఎ పెల్లలకి ఎళ్తామండి
అయ్యయ్యోసల తిరగలేకపోతున్నామ్ బాబోయి
ఆ
శ్రీరామ నవమి ఒకటి వచ్చింది కదండి ఈ రోజు మా ర్నింగ్ నించి తిరగటం సరిపోయిందండి అంటే బొట్లు పెట్టి ఇక్కడ పిలిచ వస్తారండి ఇంటింటికెళ్ళి పిలిచస్తారనమాట కళ్యాణానికి రండి అని
అబ్బా
భోజనాలు చేసుకోకుండా అదేనండి భోజనాలు చేసు కోకుండా కళ్యాణానికి రమ్మని పిలవటానికి ఎళ్తామండి
ఆహా బాగుందండి ఫస్ట్ టైం ఇంటున్నానండి
అదే మా గుడికాడే భోజనాలు పెడతారండి
ఆహా బాగా చేస్తరండి
చాలా బాగా చేస్తారండి మార్నింగ్ టెన్ నుంచి టూ థర్టీ త్రీ దాకా పూజలు జరుగుతనే ఉంటాయండి కళ్యాణం చేస్తరు అక్కడ కళ్యాణానికి ఎంత మంది అయినా కూర్చోవచ్చండి భార్యభర్తలు జంటలు ఎంత అదృష్టం అండి అసలు అలా దొరకాలంటే మనకి అ అసల క్కడ చూస్తే అక్కడ కూర్చుని అక్కడే ఉండిపోవాల అనిపిస్తుందండి గుడికాడే
అవునండి
పిల్లలు ఉన్నియరండి ఎల్లిండ్రు ఎళ్ళినప్పటి నుంచి చి చాకలే ఆకలి ఆకలి అంటరు
పిల్లలు ఎవరైనా అంతేనండి
అక్కడ పానకం వడపప్పు తినుకుంటా పిల్లలు కాసేపు కూర్చుంటార ండి అలా
మీరు ఇంట్లో చేస్తారా
లేదండి గుడికాడే ఇస్తారండి
ఆ అంటే కొంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్తారు కదా
అవునా మేము మేమేమి అట్టగా ఎప్పుడు చేయలేదండి
ఓకే
ఉమ్
మేము అలాగే చేసేవాళ్ళమండి మేమే ఇంట్లో కొంచెం ఆ పానకం ప్రిపరేషన్ నాకు తెలీదండి మా అత్తయ్య గారు చేస్తారు
ఉమ్
ఇంగ వడపప్పు అయన్నీ మాములే కదండి పప్పు నానబె
అంటే చనివిడు కూడా పెడతారని విన్నానండి
చినివిడి కూడా పెడతారండి
ఉహు
పిండి బెల్లము కలిపి చలివిడి చేస్
దాంట్లోకి దేవుడియి కొబ్బరి మొక్కలు ఇస్తారండి అం ఎంత బాగుంటయో అసల కలిపిస్తారు వడపప్పు లోకి
అవునండి చాలా బాగుంటది
అస్ లా ఆ కళ్యాణం చూత్తే అక్కడే ఉండాలనిపిస్తుంది అండి అంత ముచ్చట్ గుంటుందండి
ఔనండి ఎంతో భాగ్యం ఉన్ టేగానే సీతారాముల్ కళ్ యణం చూడగలం ఏంటండి
అదేనండి
ఓ
ఇంకా ఏంటండి మి అవునండి మీ విలేజ్ లో ఎలా జర జరుగుతుందండి పూజ
విలేజ్ లో బానే జరు మీక్ లా పిల్లె పిల్లరండి మాక్ ఇలాగా రండి భోజ్ నాల్ కి అని నచ్ నోళ్ ఎల్ తారండి కళ్యాణం టైం కి ఎళ్ళాలనుకున్నోళ్ళు ఎళ్ తరు ఔన్ చూస్ కొన్ దండం బెట్ కొనోస్తరన్ మాటే
అదే అదేలేండి
మా సైడ్ ఎలా అంటె అండి ఉమ్ పండగలయిబ్ పేనా ఒక దస్ రా అయితే నో హువ వన్ వీక్ కి అట్లా బ్ అనుసంతర్పణ అని చేస్తరండి అప్పుడు పెడతరండ్ పండగ రోజున్ పెట్ రండి
ఆహా
అ పండగయినా వన్ వీక్ కి అట్లన్ సంత్ అర్పం జేస్తరండ్ హ్మ్ మా సైడ్ ఆచారమ్ హ్మ్
అమ్
హలో
జెయిన్
హలో
కోరండి మీర్
మాక్ ఊరేగింపు అది ఏమ్ ఉండదండి మీక్ చేస్తారా
అ ఆ ఊరెగింప్
నీక్ చేస్తారండి
అస్ లు ప్రసాదాల్ చేస్తారండి ఎంత చక్కగా పులిహోరే ఎంత బాఉంటుందండి
ఆఆ
ఎంత బాఉంటుందో అస్ లు పులిహోర
ఔనండి
మీ మీకు పులిహోరీ చే వండుతారండి
ఆహ మాకు ఆహా శ్రీరామ్ నవ్ మికి వోన్ దండ్రి
అంటే ఊరేగింపులో అండి నేన్ చెపేది
ఊరేగింపు లొ ఓత్తి శనగలవి బేడతారండి అంతేనండి
ఔనా ఇక్కడైతే పులిహోర కూడ బేడ్ తరండి చాలా బాఉంటుంది ఉమ్ మీర్ ఎల్ తారండి గుడికి ఎంత్ ఎవరో ఎవరేల్ తరు
ఆ మేమ్ ఫ్యామిలీ అందరం ఎల్ తమండి
అక్కడా అత్తియ్య మావయ్య పిల్లలు ఉమ్ దగ్గరేనండి దుర్
ఆ మాకు కొంచమ్ దగ్గరేనండి కొంచెమ్ దగ్గరేనండి పర్ లెద్ ఓక్ కోబల్ లిస్టన్ సేనండీ ఉమ్
మల్ దాన్ తేనండి చాలా గరండీ నడ్ చ్ నడ్ చెల్ తమండి ఇక్కన్ నించి
ఉవ ఔనండి
ఇంకొటండి నేన్ చెప్పడం మర్ చిపోయాను పుట్టపర్ తికి ఎళ్ళిందండి మా అమ్మ మా అమ్మ పుట్టపర్ తికి ఎళ్ళిందండి సేవ చేయ్ టాన్ కి అక్కడ అస్సలు ప్లేస్ చాలా బావుంటుందండి ఒకసారి వెళ్ళి
సేవ అంటే ఏం చేస్తారండి సేవ అంటే
సేవ అంటే గుళ్ళో పె భక్తులొస్తారు కదా వాళ్ళని లైన్ లో ప లైన్ లో పంపిచటం
ఒకే తిర్ పత్ లాగ్ అన్ మాటండి
ఆ స్ అచ్చం తిర్ పత్ లోలాన్ ఆ అలాగేనండి
తిలో అంత ఉన్నంత రష్ ఉంటుదండి ఇక్కడ కూడా
ఆ పర్లేదండి అంటే తక్కువ
అవునాండి
ఉమ్ అదేనండి
బాగా నే ఎప్పుడెళ్లేదండి వెళ్ళాలండి ఈ సారి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్తే బాగుంటదన్నా నాకు అలా ఇష్టమండి సింగల్గా ఎల డం కంటే
అదేనండి మే ఇ ప్పుడు రేపు వెళ్తామండి మేమందరం మా ఫ్యామిలీతో పాటు వెళ్తామండి శ్రీరామనవమికి
అవునా ఆ వెళ్తామండి తప్పకుండా వెళ్ళోస్తా
ఉమ్ ఏంటండి విశేషాలు ఏం కూర వండారండి సాయంత్రం తింటానికి
సాయంత్రం అండి బెండకాయ అన్నాను కదండి
మర్చిపోయానండి సర్లేండి బాయండి
కే అండి థ్యాంక్ యూ